హలో
నమస్కారం అండి బాగున్నారా
ఆ ఏదో ఉన్నామండి
ఉమ్ ఏమండి అట్లా
ఏం లేదండి లైవ్ అంటే జీవితం ఒకటే బోరు కొడతాంది నాకు
ఉమ్ మీరే అట్లంటే ఇంకా
అంటే ఏందండి కాలేజ్ కి పోవలన మరీ ఏందో చిన్నప్పుడు నేను స్కూల్ కి వెళ్తా అంటి కదా
ఉమ్ మీదన్నా ఓ రకం అండి కాలేజ్ వెళ్ళక పోయిన ఏమన్నారు మాది అట్లగాదు లేఖలు రాయాలా పర్మిషన్లు తీసుకోవాలా
అదేనండి బోర్ కొట్టేస్తాంది అంటే అంటే జీవితం ఒకటేలాగే ఉందండి కాలేజ్ కి వెళ్ళాల రావాలా ఇదే సరిపో పోతాంది
ఇంకా ఒక ఆరు నెలలు కష్టపడండి అంతే
అదే ఎక్కడన్నా పోల అనే కూడా ఏం లేదండి
అమ్
ఇంకానండి
అవును మీ ఊర్లో ఏం ఫేమస్ పోవాలా ఆంటే గుర్తొచ్చింది
అదేనండి మా ఊర్లో కదిరి అంటే మా ఊరు నేమ్ కదిరి
ఆమ్
కదిరి అంటే చాలా మందికి ఇష్టం అండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అందరికి
అమ్
అది సత్యసాయిలో అంటే జిల్లా మాదొచ్చి సత్యసాయి అండి
ఉమ్
అది చానా అందమైంది అనమాట సత్యసాయి అనేది అనమాట చెప్పుకోకూడదుగాని నిజంగానే అందమైనదండి
ఊ ఓకే
ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అది కదిరి అనేది మెయిన్ అండి ఎందుకంటే మనకు అక్కడ గుడి ఉంటుందండి ఒకటి
ఏ గుడి
నరసింహస్వామి గుడి అది చాలా ఫేమస్ అండి సంవత్సరానికి ఒకసారి తేరు జరుగుతది
ఓకే
ఆ తేరుకైతే కోట్లల్లో వస్తారండి ఎంత మంది వస్తారండి అంత నైట్ కె నిండి రాత్రికే నిండిపోతారండి ఇగ పద్దన ఇగ అది మొదలవుతుందనో అసలు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయండి వివిధ ఊర్లు అసలు వాళ్ళు వేరే కంట్రీ అయిండొచ్చండి సో అది చనా బాగా మంచిదండి కదిరి ఏమో అండి ఆ గుడి అంటే లక్ష్మీనరసింహ స్వామి అ చాలా పవర్ఫుల్ అండీ చాలా మందికి ఇంటి దేవుడు అయిండొచ్చు అది అంటే వాళ్ళు నో వాళ్ళు కొన్ని రోళ్లు చికెన్ అంటే నా అట్ల మాంసం ఏం ముట్టుకోవరండి వాళ్ళు
ఓ
తినకుండా వాళ్ళు ఉంటారండి ఆ ఆ రోజు ఇంకా దేవుణ్ణి స్మరిస్తూ ఇంగ దాన్ని అది వాళ్ళు ఒక్క దాన్ని ఇంకా వదిలేస్తారండి అటికే స్టాప్ ఆపు చేసి ఇంకా నెక్స్ట్ రోజు తింటారు అంటే కొంతమందికి అట్లా ఇంక కొంతమందికి ఇష్టం అండి బాగా అంటే బాగా జరుగుతుందండి పెద్ద పెద్ద రథాలు ఉంటాయండి తాళ్ళు ఉంటాయి ఇంకా పట్టుకోని లావుతాంటా అంటారు కదా అండి ఎంత మంది లావుతారంటే అసలు ఎంత అసలు పై నుంచి చూస్తే ఆ మనుషులు కనిపించారండి పురుగులు ఉంటాయి చుడు అంటే
ఓకే ఆ ఆ అంతమంది ఉంటారా మామూలుగానే సింహం అంటేనే పవర్ఫుల్ అది నరసింహస్వామి అంటే ఇంకా ఎక్కువ
అదే అండి మా గ్రామం చుట్టూ పచ్చని పొలాలు అంటే మాకు ఎక్కువ అక్కడ మామిడి చెట్లు అట్లా బొరి అక్కడ ఎక్కువ ఉంటాయండి చెట్లు మరియు ప్రశాంతమైన వాతావరణ వాత్ వాతావణం ఉంటుంది అక్కడ అనమాట
ఓకే
ఇంగా ఉదయం సూర్యుడు కలవనే మనకు అన్ని బాగా కనిపిస్తాయి గదా గ్రామ్ చనా మరి గ్రామ్ అండి చాలా అందంగా కనిపిస్తుందంది అన్నమాట ఇక్కడ సూర్యుడు ఇట్లా పైకి వస్తనింటే ఇంగా పక్షులు సౌండ్లతో మనము లేస్త
అవునులే ఇంకా విలేజ్ అంటేనే ఇంకా బాగుంటది పచ్చ పచ్చ
ఇంకా కదిరి అంటనే మనకి గుర్తొచ్చేది వ్యవసాయం అండి ఇంగా ఎందుకంటే అది ఇక్కడ చానా బరకు పండిస్తారండి పంటలు అక్కడ చెట్లు కూడా చాలా పచ్చగా ఉంటాయిడి అక్కడ వాతావరణం కూడా చాల ప్ర ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎలాంటి గొడవలు లేకుండా ఇప్పుడు మనం సిటీలలో ఉంటే ఇదో ఒకటి కార్లలో ఏదోటి ఏవో సౌండ్లు వస్తాంటే అక్కడయితే ఏమి ఉండవండి పక్షుల సౌండ్లు
పిల్ల లాభం ఏమంటే మీరు పండించుకున్నవి మీరే తినచ్చు
అదేనండి పంటల్లో వరి చానా మిరపకాయల్ వంటి పంటలు పండిస్తాయన్నమాట అంటే మనంతట్ మనమే పండించి మనంతక్ మనమే తింటామండి వేరే వాళ్ ది ఏం అట్లుండదు
అవునవును అది అది మాత్రం అదృష్టమే అండి మీరు పండిచ్చింది మీరే తినాలండి
ఊ అంటే ఆ ఆలయం కూడా చాన ఎప్పుడుదో అండి పురాణ ఖాతంలో దన్మాట
ఊహు
నేకు చెప్పిన ఇందగుడి దాంట్లో పురాణ ఖాతంలోదండది కానీ ఇప్పటి వరక్కూడా అది ఫేమస్ అండి ప్రతి సంవత్సరం ఎన్నో ఉత్సవాలు జరుగుతండి
ప్రతి సంవత్సరము జరుగుతుందా ఈ తెరనేది
ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఎలాంటి ఆటంకాల్ లేకుండా జరుగుతది ఇంగా మేం బా చేసేదంటే అక్కడ సంక్రాంతి దస్ సరా దీవాళి వంటి పండుగలు చాలా ఘనంగా చేస్తాం మేము
ఆహా
ఇంగా మన గ్రామంలో పాఠశాలలు కళాశాలలు కూడా ఉంటాయండి మా గ్రామంలో అక్కడ ఉంటాయండి ఇగవన్నీ ఇంకా విద్యార్థులు ఖచ్చితంగా చదువుకోవల్లా అంటే ఎవరైనా చదువుంటేనే కదండి కాలంలో ఇంకా
నిజమే నిజమే చదువు లేకపోతే ఇంకా విలువలేదు
అంటే మాకా అంటే మా ఊర్లో చానా అన్ని సౌకర్యాలు ఉంటాయండి ఇది అని కాకుండా పచ్చగా ఉంటుంది కదిరి అనేది చనా గుడి వల్ల తానా ఇంకా ఫేమస్ అండి అంటే
ఓ అవును నేను విన్నాను కదిరి అంటే నరసింహస్వామి గుడి అని చెప్తారు చాలా మంది వరకు
ఆ మా గ్రామం కదిరి అనేది నాకు చాలా గర్వకార్యమండి ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా గుడి అనేది ఇంగా ఫేమస్ కాబట్టి ఆ చెట్లు ఆ పొలాలు
ఆ నిజమే
మీదండి మీదే ఊరు
ఆ మాది ఊరు అంటే నెల్లూర్ పక్కన చిన్న ఊరండి అక్కడ ఏమో ఏమంటే మీది క ఆ నరసింహస్వామి ఎట్లో మది చెంగాలమ్మ గుడి అట్లా
ఉహు ఎవరు అంటే దాంట్లో
హు
చంగాలమ్మ గుడి అంటే
అమ్మవారూంటారు ఆ అమ్మవారు ఆ ఆ ఆ అమ్మవారంటే చెంగాలమ్మ చ అ గుడి చాలా బాంటుందండి లోపల్ కెళ్తే ప్రశాంతంగా ఉంటుంది ఇంకోటేమంటే పెళ్ళిళ్ చేస్ కుంటరాగుడిలో నిద్ నిద్ర అ నిద్ర చేస్తారు అంటే కొంతమందికి మొక్కులుంటాయి గదా
ఊ
అట్ల కొంతమంది నిద్రిస్తారు ఇంకా బాంటుందండి లోపలికి వెళ్ళాలంటేనే ఒక అదృష్టం అనం నుకొంది అమ్మవారు దాని పురాతనమైన కథ అయితే నాకంత బా తెలీదండి కానీ మా ఊర్లో ఫేమస్ షేంగాలమ్మ గుడి
దాన్ని ప్రతి సంవత్సరం ఏమన్నా చేస్తారండి దానికి సంబంధించింది
తెలిసినంత వరకు ప్రతి సంవత్సరం అమ్మవారి గురించి ఏం చేయరు కానీ పులికాట్ లేక అని ఒకటి ఉంది పులికాట్ లేక అంటే ఏమంటే పక్షుల పులికాట్ ఆ ఫ్లెమింగో పక్షులన్నీ వచ్చి ప్రతి సంవత్సరం ఆ ఆ లేట్ లో ఆ నదిలో ఉంటాయన్నమాట వచ్చి కొన్ని రోజులు ఉండి ఇప్పుడు ఒక అన్ అంటే ఎట్లా ఒక ఊరికి వచ్చి కొన్ని రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోయినట్లు అనుకోండి అట్లొస్తుంది అట్లా ఆ పులికట్ లేక్ అనేది ఫేమస్ అనమాట ఆ పులికాట్ కీ ఆ ఆ పులికాట్ లేకు లే కీ ఫ్లేమింగో పక్షులు వస్తాయి ఆ పక్షులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాకు ఫ్లిమింగ్ ఫెస్టివల్ అని చేస్తారు
ఎప్పుడుస్తాయో అప్పుడు అంటే దానికి ఇట్లా ఏమి ఉండదు కదా ఈ రోజు రావాల్ల ఈ నె
లేదు లేదు నాకు తెలిసినంత వరకు సంవత్సరం స్టార్ట్ అయ్యి ఒక రెండు మూడు నెలలకి చేస్తారు అనమాట అంటే ఫిబ్రవరి మార్చ్ అట్లా అనుకోండి ఇంకా ఫ్లేమింగ్ ఫెస్టివల్ ఆ అందరు వస్తారు పూజ జరుగుతుంది డ్యాన్సులు జరుగుతాయి హీరో హీరోయిన్స్ వస్తారు
ఓకే వాళ్ళు కూడా వస్తారా
మ్మ్ నేను ఊ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాజల్ రాశి కన్నా తమన్నా వీళ్ళంతా వచ్చారండి హీరోయిన్స్ ఆ ఆ ఇంకోటి ఏమంటే వియేపిక్ అని సినిమా హాల్ ఒకటి ఉంది అది మా ఇంటి నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు అంత్ అంటే అంత దగ్గర ఉంటుంది వి ఎ పిక్ ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ స్క్రీన్ సినిమా స్క్రీన్ ఉంటుంది కదా
మ్మ్
ఆ స్క్రీను ఈ ఏషియా లోని సెక్ సెకండ్ లార్జెస్ట్ స్క్రీన్ అనమాట అంత పెద్ద స్క్రీన్ ఉంటాది అక్కడ
ఆహ చాలా పెద్దది ఉంటాదండి
పెద్దది ఉంటది అందుకే ఏషియా మాముూలుగా ఇండియాలో కూడా కాదు ఏషియాలోని సెకండ్ అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎన్ని కంట్రీలు ఉన్నాయ అన్ అన్ని కంట్రీ లో కంటే సెకండ్ టికెట్ రేట్ ఎక్కువ అండి ప్లస్ లోపలికి వెళ్ళ గానే ఆ రిచ్ ఫీలింగ్ వస్తుంది అంటే మొత్తం చూడ్డానికి బాగుంటాది ఇంకా ఏదు ఆ నేను వెళ్ళానండి ఒక ఐదు పది సార్లు ఏమన్నానా వెళ్ళింటానేమో బాగుంటుందండి సినిమా హాల్ మాత్రం అక్కడ వచ్చిన మాట ఏమంటే ఆ సినిమా హాల్ ప్రభాస్ గారు కట్టించారు అని చెప్తారు ప్రభాస్ గారు ఫేమ అంటే ఆయన వచ్చి ఇక్కడికి వ వచ్చి ఆయన డబ్బులతో కట్టిచ్చి వెళ్లారు అని చెప్తారు అది నిజమే కాదో తెలీదు
మ్మ్
విఏపిక్ అనమాట సినిమా హాల్ పేరు బాగుంటాదండి అయితే పెద్ద స్క్రీను లోపలికి యెళ్ళగానే అ ఏసీను ఆ కంఫర్ట్ బావుంటది ఆ సినిమా హాల్
అంతే లేండి ఆడ అంటే మనం రి పెట్టే దాన్ని బట్ అడ పెద్దది ఉంటే మనం డబ్బులు వేస్ట్ అయినా ఏం కాదు
ఇంకో ఆ ఇంకోటి ఏమంటే ఆ శ్రీహరికోట అని ఒక ప్లేస్ ఉంది అక్కడే తిరుపతిలో కాదు మా ఊర్లో మా ఊర్లో నంటే మా ఊరికి కొంచెం దూరం అంటే మా ఊరు దాటుకొ యెళ్తే శ్రీహరి కోట అనొకటి ఉంది అక్కడ ఏమంటే రాకెట్లు తెలుసు కదా మీకు ఆ రా రాకెట్లని తయారు చేసి వదులుతారు అక్కడ ఏమంటి చాలా మంది ఇంజనీర్లు పన్ జేస్తారు ఇంజనీర్ అనే కాదు చాలా మంది పన్ జేస్ తరక డ్రైవర్లు మెకానిక్ లు ఇంజనీర్లు డాక్ టర్లు అందరూ ఉంటరు శ్రీహరి కోట్ లో అక్కడ్ ప్రాసెస్ ఏమంటే ఆ ఇప్పుడు ప్రతి సంవత్సరం టెండర్ అనేది ఒకటి వస్తుంది టెండర్ అంటే ఏమంటే ఆ హా ఆ వేలం పాట అనుకొని ఇప్పుడు లడ్డూ వేలంపాటేట్లీస్తారు ఇప్పుడు ఇంత ఒకరు ఒక అమౌంట్ ఇంకోరు ఇంకో ఎమోన్ చెప్తారు గదా అట్లా టెండర్ అన్ టెండర్ అనేది ఏమంటే సేమ్ ఇట్లా అనుకుంటా వస్తారన్మాట ఇట్లా మేమ్ ఇన్ పండ్లు పెట్ ఆ కార్లు ఇన్ని బండ్లు పెట్టాలనుకున్నాం ఇన్ని పెట్టాల్ అనుకుంటున్నాం అనుకుని మాట ఇక్కడ ల డు వేలం పాట్లో డబ్బులు ఎట్ల ఇక్కడ కార్లు అట్లా అట్లా వేలంపాట వేసుకుంటా ఉంటే ఎవరికైతే ఎక్కువ్ ఎక్కువ కార్లు పెడతామన్ జెప్తారో వాల్ టెండర్ గెల్శినట్లు దాని తక్కువ తక్కువ తక్కువ ఒక ఐదు మా ఐదు టెండర్లు సెలెక్ట్ అవుతయ్
అంతేలేండి ఎవరు ఎక్కువ ఏమిస్తే వాళ్ళకి
ఆ దాంట్లో మా నాన్నగారు గూడా పార్టిసిపేట్ చేశారు మా నాన్నగారు మూడవ ప్లేస్ లో ఏమో సెలెక్ట్ అయ్యారు టెండరు ఇరవై ఐదు కార్లు పెట్టారు మొత్తం అట్లా టెండర్ అనేది ఇట్లా ఉంటదిన్మాట శ్రీహరి కోట్ లో బావున్టదండి ప్లేస్ మాత్రం రాకెట్లు చూడ్డానికి అంతా కళ్ళు సరి పొ మీకొకరోజు రండి తీస్కొన్ వెళ్తా
హ్మ్ వస్తలెండి ఆవ్ హాల్కేనా చూడ్డానికేనా వస్తా
పక్క మీరు వస్తే నేను ఫస్ట్ సినిమా హాల్కే తీస్కొన్ యెళ్తానండి ఎంత బాఉంటదో ఆ సినిమా హాల్ అయిత్
ఆ వస్తాలెండ్
ఇంకోటి ఏమంటే ఫ్లెమ్మింగ్ ఫెస్టివల్ జరిగేటప్పుడు వచ్చారంటే మన మా అక్కడికి కుడా వెళ్ళొచ్చు సినిమా హాల్ కి వెళ్ళి శ్రీహరి కోటక్ కూడా వెళ్ళొచ్చు
అదె వస్తాంలేండి ఎప్పుడొస్
టైమ్ కుదిరిచ్చుకోన్ రన్
హ్మ్ సరే అండయితే బయ్